ఇందక సిగ్నల్ వల్ అదే సిగ్నల్ వల్ల కట్ కట్ అయినట్టు ఉంది.
అయ్యయ్యో
ఊ అవును ఇంకా తిన్నారా
తిన్నరా నేను మాట్లాడతున్న అదే కట్ అయిందని చూస్తున్న.
అది నేను కూడా చూసినా ఆ చేసానక్క
ఊ
వచ్చినాకనే చేసిన అప్పుడే
ఊ
హు ఉగాది ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు.
హు సాడ్ ఏ రా అంత జయలే హు ముందు రోజు ముందు రోజు డాడీకి యాక్సిడెంట్ అయింది.
అయ్యా అట్లా ఇట్లా
అయ్యో బయటి నుంచి ఎడికో పోయి వస్తుండు అట్లా అయి
ఆ అవునా బాగున్నారా మరి ఇప్పుడు
ఆ ఓకే
ఊ బెడ్ రెస్ట్ ఏమైనా తీసుకుంటున్నారా.
అంత ఏం లేదు ఓకే పర్లేదు
హుహు
హు కరెక్ట్ ఎగ్జాక్ట్ ముందు రోజే
అయ్యయ్యో
ఇంకా ఫెస్టివల్ కూడా చేసుకోవద్దు ఆ జాన్ లో మా నాన్నమ్మ చనిపోయింది.
ఊ హ్
నువ్ త్రీ మంత్స్ దాకా ఏం చేసుకోవద్దనిన్నారు.
అవును అవును
మ్మ్
యాక్చువల్ అయితే వన్ ఇయర్ వరకి అవును
ఉ
వన్ ఇయర్ వరకు ఏం ఫెస్టివల్స్ చేసుకోవద్దు కదా ఉమ్
పూజ ఇంట్ల ఏం చేయలేదని చేసుకొని తిన్నాం అంతే ఉ ఉ
హ్ ఇంకా
నువ్వు
చేసుకున్నాం అక్క నేను ఉగాది ముందు రోజు నైట్ వెళ్ళినా నిన్న మార్నింగ్ వచ్చినా ఉ ఆ మార్నింగ్ కాలేజ్ కి వెళ్ళి మళ్ళీ ఆ కాలేజ్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళి వచ్చి నా తర్వాత వెళ్ళినా
అ మేం సెవన్ ఎల్పోయినం
హ్ నేను ఎయిటీన్ ఎయిటీన్ నైట్
మ్మ్ చెప్పు నేను మార్నింగ్ వెళ్లిపోయిన
హ్
సెవెంటీన్ కెళ్ళి సండే వచ్చిన నువ్వు సండే నె వచ్చిన నావ
లేదు నిన్న వచ్చిన నేను
అవునా హ్మ్మ్ సండేనే వస్తా అన్నావు.
వస్తా అనుకున్నా కాని రావాలనిపియలే ఎట్లయినా అందుకోసము ఉన్నా ఇంకా
హ్
హ్ అంతే ఇంటికి వెళ్తే అసలే రావాలనిపీ
హ్ హ్ హ్
కేదో
అస్సల్ ఆలన్ మీగన్నై గా ఆడుకోవడానికి అందరు ఉన్నారు స స్ వాల్ రావాలని కే
ఊ
ఊ
అది ఏంటో ఇంట్లో మన పేరెంట్స్ ఉన్నా ఉన్నా లేకపోయినా కూడా మన ఇంట్లో ఉంటే మంచిగా అనిపిస్తది
ఉండొచ్చు మంచిగా
హ్మ్ ఇంట్లో ఒక్కరు ఉంటారా అక్క అంటే నైట్ టైమ్ లో కాదు డే టైమ్ లో
ఆ రా
కదా ఏం చేసరు ఒక్కరు ఉంటే బోర్ ఐతదా లేదంటే కదా మూవీస్ చూస్తూ ఏ అయితే ఒకవేళ ఒక దాన్ ఐతే ఆహా షోప్ లో ఏ రొక రో వస్త టారూ ఇంక చిన్న పిల్లలు
ఏ గడిజిపోతుంటరు టైమ్ అట్లే ఇంగ అలవాట్ అయిపోయింది గ
అవును అవును హ్మ్
అలవాట్ అయిపోయింది ఏమనపడేదని ఇంకా ఒక్కోసారి బాధ అనిపిస్తదంతే ఎవరన్నా చూస్ బాధ అనిపిస్తది
మ్ ఇంగ ఎవరో ఒకరు వస్తా ఉంటారు చిన్నప్ పిల్లలు కదా
ఔ మస్తు వస్తర్ షాప్ కి
వాల్తోనే అట్ల ఇంకా వాళ్ళంతా వాళ్ళతో వా ఏమంటారు కొన్ని కొన్ని అనడానికి రాదు తనో
ఇచ్చే టైం పద వయిదులే ని మన వాళ్ళ ఇంకా అంటూ ఒకరు ఉంటే బాగుంటు దే అనిపియదు అనిపిస్తది ఒక్కోసారి
కానీ ఆ ఉన్నవాళ్ళు ఏమనుకుంట ర నేను ఒక్కే అాన్న ఉంటే బాగుండు అనుకుంటారు. సిబ్లింగ్స్ ఉన్నా వాళ్ళు కానీ వాళ్ళు లేనప్పుడే మా తమ్ముడు కూడా అంతే నేను నేను ఇంటికెళ్తే మేము మస్తు కొట్టుకుంటాం.
ఉ
పోతే కాల్ చేసి ఎప్పుడొస్తావ్ ఎప్పుడువస్తావ్ అని అడుగుతాం. హు
ముగ్గురా ఇద్దర
ఇద్దరు నేను తమ్ముడు
హు ఓకే
హు
హు ఇంటార బిటెక్ అన్నావ్ గదా
ఆ డిగ్రీ
ఓకే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అన్నావ్
హు ఫస్ట్ కే
హు నీకు నీ తమ్మునికి టూ ఇయర్స్ గ్యాపా
హు టూ ఇయర్స్
ఓకే
ఇంకా
ఇంకా చెప్పాలి.
చెప్పాలక్క
ఎల్లాల రేపు కాలేజ్కి
వెళ్ళాలిగా ఇగ మళ్ళీ ల్యాబుంది
హు రేపు ఈవినింగ్ ఆ
హు రేపు ఈవినింగ్ ఇంకా
ఎన్నున్నాయి ల్యాబ్స్
సిక్స్
సిక్స్ ల్యాబ్స్ సిక్స్ సబ్జెక్ట్సా
ఉ అవును
వామ్మో
సిక్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి ఇంకప్పుడు మాకు డైలీ ఒక ల్యాబ్ డైలీ ఒక సబ్జెక్ట్ ఉంటాయి ఈ సిక్స్ సిసెమ్ లో సిక్స్ సబ్జెక్ట్స్
ఓ త్రీ ఉంటేయి ఇంకా అన్ని సిక్స్ రికార్డ్స్ రాయాలా సిక్స్ అబ్జర్వేషన్స్ రాయాలా అంటే
సిక్స్ అబ్జర్వేషన్స్ మళ్లీ సిక్స్ ప్రాక్టి
ఉం ఎగ్జామ్స్ అంటే రాయచ్చలే కాని రికార్డ్స్ ఎక్కడ రాయాలా
రికార్డ్స్ తొందరిస్తే తొందరనే రాయొచ్చు సమ్మర్ హాలిడేస్ లో ఏం చేస్తాం
ఉమ్
మీకు సమ్మర్ హాలిడేస్ ఇస్తారా అక్క
ఇస్తారు టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇస్తారు టూ వీక్స్ ఇస్తా టూ వీక్స్ ఇస్తారు టూ వీక్స్ ఇస్తారు
హు హామ్ నెక్స్ట్ ఏంటి ప్లాన్
ఉమ్ ఏమోరా ఇంక ఏం అర్ధం కాదు ఇ మకైయితే క్వశ్చన్ మార్క్ లాగానే ఉన్నాయి
అవునా
ఏం చేయాలో అర్థం కావట్లే అసలు
ఉమ్
ఇందులోనే ఏదో ఒకటి వచ్చినా అయిపోతుండే మంచిగా ఎటోదిక్కు పోయేటోలం
ప్లేస్మెంట్స్ లేవా
ఏం లేవురా అయిపోయినాయి
అయ్యయ్యో
ఉ కరెక్ట్ క్లాస్ లో ముగ్గురుకో నలుగురికో వచ్చింది అంతే
అవునా
ఉమ్
మా కాలేజ్ లో అయితే ప్లేస్మెంట్స్ చూడలే
అంతే మీ ఏదో ఒక చేసుకో బతుకోవచ్చు మీరు మంచిగా మా మా ఈ చెత్త అదే అనిపించింది మాకు ఇప్పుడు అనిపిస్తుంది వస్తుంది అప్పుడన్న తీసుకున్న అయిపోయిండు అని మా డాడీ మంచి చెప్పిండే బైపిసి తీసుకోబేటా అని దూల కొొద్దినేను తీసుకోవలే అంటే నాకు భయాలజీ అంటే కొద్దిగా భయం ఉండే
కానీ సైన్సే బెస్ట్ అనిపిస్తది
బయాలజీ భయంము ఉండే యా
మన్ని అంతా కెమస్ట్రినే ఉన్నాయి మల్లి
అ థియరీ సబ్జెక్ట్స్ అంటే భయం అవుతుండే బయాలజీ ఇంకా అసలే భయం అవుతుండే ఇంక ఎందుకులే రిస్క్ మళ్ళా అనేసి తీసుకోవద్దు అనుకున్నా
థియరీనే కొంచెం బెటర్ అనిపిస్తాది అక్క
అదే అప్పుడు ఏదో స్టండ్ చేసిండు ఒక టూ ఇయర్స్ అయిపోతుండే అనిపిస్తుంది ఇప్పుడు నాకు
చాలా ఆప్షన్స్ ఉంటుంది ఎన్ఆర్సి సింగ్ ఫార్మసి మల్ల హార్మన్స్ లో ఫార్మ ఫార్మ్ డ ఉంటది బి ఫార్మసీ ఉంటది డి ఫార్మసి ఉంటది
మస్తు ఛాన్సెస్ ఉంటాయి నేను ఒకటి దొరుకు
ఆ
జాబ్ చేయడానికి నే ఏదో ఒకటి వస్తుండే్ దగ్గరలో గో ఇంటి దగ్గర నుంచి కూడా వయొచ్చు మంచి ఏదోన్నా దగ్గరలో హస్
ఉ అవును
అ అదే ఊ మైలు పని చేయలేప్పుడు చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు రాంగ్ స్టెప్ వేసేసామంతే ఇగా
హ
ఇప్పుడు అనిపిస్తారు
కాలేజ్ లో కూడా ఈవెంట్స్ ఉండువు ఈవెంట్స్ ఉన్నా బాగుండవు అనిపిస్తద కదా అసలు ఎంజాయ్మెంట్ ఉండదు స్టడీ ఉండదు
మా పక్క కాలేజ్ లో నైట్ ఈవెంట్స్ ఉంటాయి మా కాలేజ్ లో డే ఈవెంట్స్ కూడా ఉండవు
మా ఇంట్లో కూడా అంతే మా దగ్గర కూడా ఒక కాలేజ్ ఉంటది అబ్బా వాళ్ళ కాలేజ్ లో ఎన్ని ఈవెంట్ చే తెలుసా ప్రతి ఒక ఈవెంట్ చేస్తారు ఆ సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుంటారు
వినాయకా చెవతి
చవితి నవరాత్రులు వాళ్ళయితే వాళ్ళ కాలేజ్ లో ఎట్లుంటది అంటే వాళ్ళు ఇంటికి కూడా వెళ్లారు తెలుసా ఇక్కడని అన్ని సెలబ్రేషన్ చేసు
ఏ ఉన్నది ఎంటర్టైన్మెంట్ ఉంటది ఇంకా ఫ్రెండ్
అవును హ
పోవాలి అనిపియదు
ఫ్లాష్ బబ్ ప్రేషర్స్ అవును హ
మీకు లేదా ఇప్పుడు ఫెయిల్వెల్ లేదా
ఫేర్వెల్ ఉంది కానీ ఎప్పుడు తెలుసా జూన్ లో ఉంటది వచ్చి నాకు తెలిసి
అవునా మాకు నెక్స్ట్ మంత్ ఉంటదని కుంట
ఆ అంతే చెప్పింగ్ ఓకే అక్క
హ సరేరా బాయ్